హలో హలో హలో హలో
అ మ్మ్ ఏమై
ఆ ఇ ఏముంది చెప్ మీరు ఇల్లు కడగా లేదా
కడగల్ల నాకి ప్రాబ్లం ఫ్రీగా అడగాలని చూతున ఆ ప్రబ్ రావడం లేదు మాది అబ్బాయి ఒక రోజు అయిపో కొట్టేస్తాను సాయంత్రానికి పొద్దున మొదలు పెడితే సాయం నేను అట్లా చేయను మొత్తం ఇంట్లో ఉన్ అన్ని బెట్
బణాకింగా అఊ లో అందగత్తె కదా ఇంకా
అన్ని బయటి ఏసేసి క్లీన్ చేసేసేసి అన్నిలో ట్టేస్తాం సామాన్లు దిక్కుంటరు ఆ రూమ్ లో ముల్లె సద్దుకు కుంటాను అంత ఓపికె లేదు అయినా రెండు రోజులకి పకేం పడతది
అవునులే
అతుకు అతుకులే గీయాన్ని నీకు టూ కాల్స్ మాట్లాడినాను, అట్లాంటప్పుడు నాకు సెవెన్ కాల్స్ చూపించాలది రేటింగు అడగడం లేదు నైన్ కాల్స్ అట్లనే చూపిస్తంద నీది కాల్స్ మాట్లాడాల్ల ఏమో మాట్లాడ ఇంత రూ సారే వీళ్లయితే రేపు మాట్లాడుతా మాట్లాడిన వాళ్ళకి మాట్లాడుకుంటా పోత్
అంతేలే ఆ
ఇంతకి ఎటువంటి క్లాత్ ఇప్పుడు అయిపోయిన తర్వాత సబ్మిట్ అని చెయల్ల
అవునా
హ లాస్ట్ లో
అవునవును
సబమిట్ అని నొకిినవా నువు కాల్
అవును అవునువును ఉమ్ అఓ ఇకేమంది నువ్వేం చేసినావ్ వంట
ఏం చేయలేదమ్మో పొద్దున నిన్న పప్పుంటే చపాతి చేసుకుని తిన్నాము ఇప్పుడు ఏమన్న స్కూల్ బావా వస్తే వస్తా లేయాకుంటె లేదు అన్నాడు మధ్య ననీకి
మూనా
బ
లెవు
తది నస్తాంది నాదతేలు
నక్గుడ
నిన్న అత్తయి ఫోన్ చేసిండే మా నాయన పోయిడింటా మ్ ఎట్లా పాప ఇలు మల్ల అట్లా అనుకుంటే వాళ్ళ ముందుగా పది రోజులు ముగాేకు అడిగేసి రాకూదా అని ఎదు ఆ ఆ ఆ కడిగేద ఎట్లా మళ్ళా అనే ఏమోత్తాసు మాకాయకి డేట్ వస్తుతుందంట అంటే అవునా మళ్ళ ఎట్లా మనకి నీ హబ్బింగి ద నివ మందే కడిగి అంతతుంది గిడ అనే ఎట్ల చేస్తాదో ఏమో అని
మ్
మ్ ఏమోలే ఏమో ఎట్లన్న చేయి ఎట్ల గట్లవుతది
నాయినేమ ఏం చెప్పినంట
నాయన ఏం అనలేదంట
మ్
మ్ ఏంటి పోయిన నబ్బా
మ్ ఏమన్నా తిన్నవ లేదో ఏమన్నా
లేేదులేమా
ఏం మాట్లాడలేదే
నేనేం అడగన్ నాక్ అటే కోపం అత్తంటే వాళ్ళ మింద
అవును
ఆ నాక్ అస్ మాట్ కు వాళ్ళే ఫోన్ చేసింది. నేను ఫోన్ గన్ చేయకూడదు జన్ కో ఇంకా
ఆ
హ్మ్ హు
ఇంకేమి అడిగిన తర్వాత ఏమని అడిగేదెట్ల అది ఇదని
ఏ నాయంత తెలుసు గుడ ఇంత వస్తుందని నడూ ఏ ఎవడ పెళ్ళి గదా పాపం ఆయనకి ఆయనకి తెలిదు కదా పాపము నీ ప్రాబ్లం గురించి ఏమో నక్కా నాకు తెలిదు ఏం మాట్లాడుకుండ్రో ఏమో మళ్ళా